హలో అన్ని సగంలోనే అప్తాన్నవేంద్రముచ్చట్లు
ఆ ఇగ సగంకే ఆగిపోతాన్నయ్ చెప్పాలి ఇప్పుడిగ
చెప్పాలి ఇందాకేమో అంటున్నావ్
నీకైతే పెరుగ్ మంచిగా ఆ రోజు పెళ్లి రోజు కట్ అయింది నాకెట్ల అయితదో
అమ్మోన బాధ మొత్తం నా మీదనే ఉండే అసలు
ఉమ్
ఏ నష్ట్ వాళ్ళకైనా ఈ పిరంనం అయితే తప్పదు ఉమ్
అవును అవును
ఉమ్
ఉమ్ నాకైతే ఫుల్ మా అమ్మోల్లు అంటరు నీకు ఫుల్ పెరుగు దిని ఫుల్లు మటన్ తిని ఫుల్లు అన్ని కూరలు తినేటొడు దొరకాల్అంటరు నేన్ తిననివి అన్ని తినాలట వాడు వచ్చేటొడు
ఉ అయితే ఫస్ట్ నైట్ రోజు పాలు ఇస్తర్ గద అయితే ఆ రోజు కూడా ఇచ్చిండు మాకు
ఆ నువ్ నువ్ ఇయవ అబ్బాయిలె ఇత్తర
అంటే ఇంక ఉంటర్ గ ఇంట్ల కొంత మంది ఆడ్బిడ్డల్ గిన వాళ్లు తెచ్చి నాకి ఇచ్చల్లు వాళ్ళగానే బావ కియ్యమని
ఆ
అయితే శేరిశగం తాగుల్లి అనిచెప్పిల్లు అయితే నేన్ ఒక్క రోజు ముందే బావకి చెప్పిన నాకు ఉంచకే మొత్తం తాగు అని
ఆ అ
ఇగ మా ఆయన మొత్
వాళ్ళ ముందే తాగిల్ల
ఆ వాళ్ళముందే
ఆహా ఇంక నయం కుచ్చలేదు అదే నాకు కూచుతనయితే నేన్ నొ ఒద్దుపొ అందును
నాకుఐతే ఒద్దు నువ్వే మొత్తం నేన్ తాగను అని వాళ్ళ కు ముందేజెప్పిన అయిన నన్ను ఇబ్బంది పెటింళ్లు ఇట్ల ఇబ్బంది పెడ్తరు అనితెల్షి షె ఇగ బావకి ముందే చేప్పి పెట్టిన నేను
ఆ ఆడిబిడ్డలు అట్లనే ఏత్తరు
నాకు అడిబిడ్డలు త తక్కువమంది ఉన్నరుఅనుకుంటనవ పుల్లా ఫుల్ మంది ఉన్నరు చాల మంది
నువ్ తిననివి అన్ని తినమంటరు ఇగ వాళ్ళు
ఉహుం ఇప్పుడు ఇగ నన్ను ఇబ్బంది పెట్టే వాళ్లే ఏవ్వర్ లేర్ అసలు
ఉమ్ మటన్ ఇద్దరు తినరు కాబట్టి మటన్ ఇద్దర్ తినర్ కాబట్టిఇళ్ల ఆ అవును
తింటే ఎట్ల ఒండి పెట్టాలా అని భయం అయ్యది నాక్ అసలు
నాకైతే ఫుల్లు తినేటోడు దొరకాలి ఇగ వానికి సచ్చిండ నా షేతు త్ల
ఆయ్న చాపలు తింటడు బావ మంచిగనే
అవున నేన్ గుడ ఫుల్ తింట ఫ్రై చేసే అయ్ అయ్యా నేనైతే బానే తింట చాపలు తింట చాపల పులుసు అంటే నాక్ మస్త్ ఇష్టం
ఉ ఇగ బావ నా కొసం ఎప్పుడన్నా అతపురం పోతానే
ఉమ్
ఉమ్ పెవప్ గిన్న
ఇక్కడ చి ఆ ఇ ఇక్కడ చాపలంత మంచిగ ఉండవ్ మన ఊళ్ల ఉన్నట్టు ఆ ఇక్కనేమో నిన్న తెచ్చి ఇయాల అమ్మినట్టు చేత్తరు
ఉ గట్లనే ఉన్టయ్ సిటీ లా ఏపడియ్ అప్పుడు తెలవాలంటే కష్టంగా అక్కడ
అందుకేగని అయిన గుడ నాక్ తినాలనిపిసస్తది అంటే ఇక్కడ పుల్సుల చాప తినను కానీ ఫ్రై చేసిన చాపని పులుసు బాగా తింట పులుసులొ చాప తినను అసలు
ఉమ్
మళ్ళ అదేందో ఇళ్ళద్ తింటాగా అల్లద్ దినను ఊర్ కొత్తే తింటా మళ్ళ ఇక్కడ దినను ఎందుకో బ్లాంక్ ఉడుక పెట్న కోడిగుడ్డు తిన నేను
ఆ ఉడకా పెట్టిన కోడిగుడ్డు తింట గాని బయటిది లోపడిది తిన బయటిదింట తింటా బైటిది
వైటుదినవా లోపలిది తింటవా
ఉమ్మ్
మంచిదానివి నేనయితే అస్సలే తినను అంటు పులుసు పెడతరు కదా ఎగ్ అంటు పులుసు
దాంలో మస్తుంటంది రా అసలు ఎగ్ ఐతే
ఇప్పుడు మస్తు నచ్చుతయి ఎన్ని తింటా తెలుసా ఎన్ని పెడితే అన్ని తింటా అన్నట్టు తింటా అన్ని
బెండకాయ చార్లో వేసినా దీంట్లో వేసినా మస్తు ఇష్టం నాకు
ఆ ఎందుకో టేస్టు మంచిగ ఉంటది మల్ల
దీని ఫ్లవర్ మొత్తం ఎగ్గు కి పట్టి మస్తు టేస్ట్ వస్తది కదా అసలు ఆసలు పిచ్చేకిత్తది తింటంటే తినబుద్ది అయితది
ఆ బ్లాంక్ బాగుంటది టేస్ట్ ఆ ఎగ్ పులుసు ఇంకా నీలం ఉంటది గా లోపలిది ఉంటది గా బ్లాంక్
ఉ అది సూప్ పోయ్య అది ఇంకొకటి మస్తు ఉంటది
ఆ అల్ల ఇట్లా తింటాంటే నేను ఇక మా ఇంట్లోల్లాయి కూడా తింటాను నేనే మా డాడ అయితే నా నాకే ఇస్తారు మా డాడీ అయినా మా అమమ్మీయినా ఒక్కొక్కటి నాకు ఇస్తరు
హుమ్
బాగుంటది టేస్టు టమాట కూరల కూడా ఎగ్గేస్తే మంచిగుంటది
తమాట నేను ఎప్పుడు ఉడుకబెట్టెయ్యను
ఆ అదే దె టమాట కూర ఎగ్గు కూర టమాటా ఎగ్గు కూర బాగు
బ్లాంక్
బ్లాంక్
ఇంకా
చెప్పాలి ఇంకా
ఆ కరీఅయితాంది వేరే వాళ్ళు
ఉహు మధ్యాహ్నం అంతా నేను ఖాళీగ ఉంట మాట్లాడితె అయిపోవుగాని అక్కడ అందరు ఉంట్రూ క్లాస్ల
బ్లాంక్
ఉమ్ ఇగప్పుడు అందరు మాటలు ఇనపడతయి నాయే ఇనబడవు
బ్లాంక్
వానొచ్చి సల్లగుంది ఇడ మంచిగ
నాకు మస్తుఉబ్బరిత్తాంది అసలు
మంచిగా వానొచ్చింది కానీ దోమలు అయితే ఫుల్ ఉన్నాయి ఆ ఇంకా ఘోరంగుంటది వచ్చిందా కరెంటు
ఇప్పుడే వచ్చింది కరెంట్ వచ్చిన కూడ కిచెన్ లో ఉన్న నేను ఆవ గుడ వస్తది
ఆ కష్ ష్టమే ఎండకాలం బతుకుడు కష్టమే వానకాలం అయితే ఎట్నో అట్లా బతకొచ్చు గని
వాన కాలం అంటే పిచ్చి నాకు అసలు
ఆ నాకు వానలు దడుచడంటే మస్త్ ఇష్టం కానీ మా అమ్మూలు దడవనీరు
అక్కడ మమ్మీ వల్లు దడవనిత్తర్ గాని ఇక్కడ బాగా దడవయ్యర్
బావాయే దడవనియడా
మావ దడవనియడు క్లాస్ విక్తాడు ఇగ జాలుబోత్తది అ
మంచి ఇద్దరు తడవచ్చు
నా జాలూబోత్తే బావ కి సుక్కలు కనిపిస్తాయి
హ ఎందుకు నీ మళ్ళా మానదు కదా అసలే ఆ మళ్ళ అసరే నికు మానదు మ్మ్
నాకు రాదు ఫస్ట్ కానీ మ ఆయన భయం ఆయనది
ఆ కానీ వర్షం నీలాల తడితే ఎక్కువ జలుబెమ్ కాదక్క
ఏం కదరా ఇప్పటిదాకా అయితే ఏం కాలే నాకు వర్ష
ఆ నాకు కూడా నేను కూడా ఛాన్సార్లు తడిచినా మామ్మోలు అంటారు వద్దు వర్షంలో దడితే పెన్లు పడతాయ్ రం వత్తది వద్దు వద్దంటరు నాకు ఎప్పుడు ఏం కాలే
నేక్ జలుబు ఎందుకు వత్తదంటే ఇప్పుడన ఏదన్నా ఘాటు చూసినా వచ్చిన జలభోత్సది
ఇప్పుడు మీరు ఇట్లా కారంపొడి గిట్లా పట్టించుకోవాలంటే బయటనే ఎండ పొత్తర
ఆ లేదు మాకు మా ఆడ బిడ్డ అయినా పంపుతుంది మా మమ్మయినా పంపుతది
ఆహా ఆ అదే ఎందుకంటే పచ్చన్ కలా గుడా కోతులు ఉంచుతాయ అని కోతుల
ఉమ్ హు
ఉమ్ ఎతే తె
బావ మంచం వేసుకుంటాండు
అవునా ఇంకా
బాగు
మాక్కడ సల్లగా ఉండదా ఇక్కడ గుడా వానోత్త దేమో లె ఈగ ఇడ వచ్చింది గదా హడ కూడా వత్తదేమో
కష్టంమే ఇడా రాదు అంత ఈజీ కాదు
ఆ ఎండలు మాత్రం ఘోరంగా దంచుతాన్నాయి అసలు
ఉమ్
ఇంకా ఊళ్ళల బతికేటోళ్ళు వ ఎట్లా బతుకుతాలో అనిపిస్తంది ఇక్కడ బిల్డింగ్లు గదా అంత ఎక్కువ అనిపియాద్ ఇంకా కాని మెన్న మూడు రోజులు ఊరికి పోయినగదా ఈ సా అయింది ఆ ఎండలు నడవలేక
నా ఫోన్ లో రీచార్జ్ లేదు బావ లేనప్పుడు ఫుల్ బోర్ కొడతాంది
ఏపిచ్చుకోరాదు
వేపిచ్చుకుందామంటే బావ ఫోన్లో నెట్టు మిగులుతాంది బాగా
ఆ నెట్టు మేగుల్ నాకు కూడా నేను వైఫై ఆన్ చేసుకుంటా వైఫై ఆన్ చేసుకుంటా గదా నా నెట్టు మెలిగిపోయిందనుకో నాకు బాద అనిపిత్త అయ్యో బ్యాలన్స్ వేయించుకునేందుక్ కిగ ఇంత నెట్ మిగులుతాంది అనిపిత్తది మలి వైఫై ఆన్ చేసుకుంటనే ఉంట
ఇంకా అంతే బావ ఉన్నప్పుడు మూవీస్ డౌన్లోడ్ చేసుకొని బావా పోయినాక చూసుకుంట ఉంట
ఆ ఉమ్మ్ అంతే ఇగ ఎందుకు వేస్ట్ చెయ్యాలె ఇటు డబైనా డబ్బుగట్టుడేనాయే మల్ల
ఉమ్
హుహు మా పైన్నోళ్లది
ఉ హు
ఇగ మాది ఇప్పుడు టీవీ నే మల్ల ముగ్గురుసెల్లల్ల మళ్ళ బ్యాలెన్స్ అయినయ్ మళ్ళ వైఫై వెట్టిత్తెనై ఇగ మళ్ళా వైఫై గూడా అయిపోతాయి
హైదరాబాద్ లో ఇళ్ళేవర్ది మరి
ఎక్కడ
ఇళ్లెవర్ది
రెంట్కే
రెంట్ ఒక్కదే అనుకుంటన్నావా
నేను ఒక్కదానెందుకుంటక్కా మా మమ్మీ మా డాడ్ లేరా
ఫ్యామిలీ మొత్తం పోయిలా హైదరాబాద్కి
ఆ ఇప్పుడే తెలుసాని
అవున నేను ను ఒక్కదాన్వే స్టడీ పని మీద వోయినవేమో అనుకుంటున్నా
ఏ కాదు కాదు నేను ఫోర్త్ క్లాస్ల ఉన్నప్పుడు పోయినం మేమందరు
నేన్ మల్ల చేస్తాగురా
ఆ సరే అక్క